అ
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
వినిపిస్తుందా సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుంది
ఆ వి ఇప్పుడు వినపడుతుందండి తిన్నారా
రా ఆ ఇంకా లంచ్ లేదు మార్
అ వున్నది ఆహా ఏమి ఇంకా ఇన్ సెపున్నారు
చెప్పండి
ఏం ఇంకా ఇంసేపు ఉన్నారు లంచ్ చేయకుండా
అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తాను కదా ఏం చేసారు వంటలు
ఏం లే షాలు కర్రీ అన్నం
ఓకే ఊమ్ వెళ్ళార పిల్లలు మేము పప్పు చేసాం ఈ రోజు సాటర్డే కదా మా ఇం లో ఇంకా అట వెజ్ ఉమ్ ఇంకా ఈ రోజు అంత పూజ చేయడం అంతా లేట్ అయిపోయింది
అదే
చెల్లా పోయిందా స్కూల్కి
ఆ వెల్లారండి
ఉ ఓకే
ఏం
ఇంకా ఎన్ ఏంటి విషయాలు ఆ వంట బా చేస్తారా
ఆ చేస్తా
ఉ
మీరు
నేను గూడా బానే చేస్తాం ఉ ఇంగా అప్పుడప్పుడు అట్లా స్పెషల్స్ ట్రై చేస్తాం అన్నమాట
ఆ అంతే
ఉ ఇంకా ఎట్లా వెంజాయ్ చేసిర్రు సం నేను డిగ్రీ కంప్లీట్ చేసాను
ఆహా ఆ
ఉ సమ్మర్ ఎట్ల ఎంజాయ్ చేశారు మరి ఏ ఎళ్ళార ఎక్కడికైనా టూరూ ప్రయాణం
ఆ మొన్ననే ఏళొచ్చాం కాటేరమ్మకి ఈషా ఫౌండేషన్ కి
ఓకే ఏంటి అక్కడ
ఇంకా కాటేర్ అమ్మ అంటే ఇంకా బ్యాగ్లో బెంగళూర్ లో బా ఫేమసు
ఆహాహా ఓకే
అదే వీళ్ళు అంతా పా జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటరు కదా
అవునవును
జాబుల్ రాని వాళ్ళు ఇంకా
అవునవును అక్కడికి అందరూ బతుక్ ఎక్కడానికి వెళ్తారు కదా అంత జాబ్ పర్పస్లో వెళ్తారు బ్యాంగ్ ళూర్
ఆ అక్కడ జాబ్ రాని వాళ్ళు చాలా మంది ఇంకా ఏవోవో కోరికలన్నీ
అవునవు
ఎన్ని కొబ్బరికాయలు కో కడతారంటే అన్ని కొబ్బరికాయలు కడతారు
కే ఉహు ఏంటి అక్కడ
ఉ
టెంపుల్ లోనా
ఆ
ఉహు ఏన్
చాలా ఫేమ అదే అమ్మవారు టెంపుల్ అండి కాటేరమ్మని
ఆహా ఓకే ఉ ఇంకా ఎక్కడైనా తిరుపతి ఏళ్లారా మీరు ఈ మధ్య
ఈ మధ్య మేం ఏం ఏళ్ళలేదు మీరు
ఆ వెళ్ళామండి మేం
ఉ బా జనాలు ఉన్నట్టున్నారు గదా
అవును సమ్మర్ అంతా జనాలే ఫుల్ రష్ సమ్మర్ లో అంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా ఇంకా పిల్లలతో వెళ్లాలి అనుకునేవాళ్లు ఇంక సమ్మర్ హా కదా
అవునవును
అలా అన్నమాట బానే దర్శనం అయింది ఉ ఒచ్చా మా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామ్ అట్ల
అవునులెండి
ఆ మి
హు
మీ ఫేవరెట్ గాడ్ ఏంటండి
మా ఫేవరెట్ గాడ్ సాయిబాబా అండి నాకైతే
ఉమ్మ్ చాల కష్టం కదా దేవ్డు నాగ్గూడ్ ఇష్టమే మేము అప్ ఇప్పుడు ఇక్కడ మా దగ్గర లో సాయిబాబా టెంపుల్ ఉంటది ఆ వీక్లీ వన్స్ వెళ్తారు ఆ నేను కూడా అప్పుడప్పుడు వెల్ తా టెంపుల్ కి ఇంకా అక్కడ ఎట్లా అంటే దేవుడి దగ్గరి పోతే చాలా ప్రశాంతంగా ఉంటది టెంపుల్లో లూ టూ చెప్ అనుకో రీవర్స్ ఊ నేను మధ్యాహ్నన ఇక్కడే కూర్చుంటాం సం
మాకు ఇక్కడ టెంపుల్ మాకిక్కడ బాబా గుడి లేదు మింత ముందు మా ఊర్లో ఉండేది నేను గుడా వారం వారం వెళ్ళేదాన్ని నై ఇగంటే ఈవినింగ్ హారతికి
అవునవును
అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది
కాదు స్పెషల్ గా ఇస్తారు కదా అతనికి మధ్యా హారతి సాయంత్రం హారతి అని ఈ బాబా గుడిలో నేను చూసిన ఇది ఒకటి స్పెషల్ అనిపిస్తది నాకు
అవును
ఆ ఇంకా మనం డైలీ వెళ్ళే వాళ్ళకైతే ఆ పాటలు నోటెడ్ అయిపోతాయండి ఆ మాకు మేము వెళ్తాం కదా వెళ్తే మాకు కూడా పంతులు బుక్ ఇస్తారు బుక్ ఇస్తారు మనం సా ధ్యమైనంత వరకు ఆ పాడగలుగుతం కానీ డేలిస్ సేవ చేస్తరు జూడు దేవుడి సేవ డైలీ వీక్లీ వీక్లీ ఇట్లా ఆ తాజడే తాజడే వెళ్ళే వాళ్ళకి ఆ వాళ్ళకి నోటడయిపోతయ్ అనమాట మొత్తం చాలా బాగా పాడతారు వారు పె అంటే ఇట్లా ప్చ్ విజయ అంకుల్ వాళ్ళు ఉంటారు ఇంకా అంతా లేడీస్ చాలా మంది మంచిగా పాడతారు అన్నట్టు పాటలు ఆ మాటలకి ఎంతో మంచిగా అనిపిస్తది దేవుడి గుడిల
నాకూడ ధూపార్తె నోటెడ్ బాగా
ఆహా పాడగల్తరా మీరు గూడా
ఆ ఇగ అంటే కొందమ్ అక్కడ అక్కడ కొందం కొంజమ్ మిస్టేక్ అయిది గదా
అవునవును
ఇంగా ఈ మధ్య యెళ్ళట్లేదు గావట్టి.
ఇంకా వీలైనప్పుడు వీలైనప్పుడు ఇంకా అవునవును.
మేము మాకు ఫిఫ్టీన్ కిలోమీటర్. సొ తా ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ బోవాలె ఏ టెంపుల్స్ పోవాలన్నా.
అహునా అంతలాంగా.
ఆ బాబా టెంపుల్ అయితే లేదు ఈ శివాలయము ఇంకా. వెంకటేశ్వర్ స్వామి. ఈ ఆంజనీ స్వామి వీళ్ళంతా ఉన్నారు బాబా మాత్రం లేడు.
ఓకే హ హ హ. మాకు బాబా అంటే ఒక ఫిఫ్టీన్ టూవ్ మినిట్స్ అట్లా. వెళ్ళొచ్చు బాండి మీద ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్తాం బైక్ మీద. ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా అంతే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్. దగ్గరలో నియర్ అంటే మా ఇంటికి దగ్గరలో అంటే అమ్మవారి టెంపుల్ ఉండేది జస్ట్. నడక నడుచుకుంటూ వెళ్ళొచ్చు రావచ్చు. కానీ ఎక్కువ. ఆ ఎక్కువ ఇట్లా మేము హనుమాన్ క వెళ్తాం ఆ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంప్. పుల్ కి వెళ్తాం ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు. ఏ ఎంతైనా. ఇంట్లో పూజ చేసి మళ్ళీ ఈ టెంపుల్ కి వెళ్ళాక అది ఒక. తెలుస్తది కొంచెం మనకు దేవుడు ఇ. గుడిలోనే కాదా ప్రశాంతంగా ఉండేది మనసు.
ఆ అవునవును.
ఆ.
చాలా వరకు మేం కూడా మాకు పక్కనే కృష్ణా నది ఉంది.
ఆహా.
అటు వెళ్తా ఉంటాం. ఇంకా మేము సాయంకాలం అయ్యేసరికి వాకింగ్ పోతాము.
అవునవును. ఇంకా సమ్మర్లో లో తిరు. తిరుపతి కూడా వెళ్ళాం కాదా చాలా అంటే పబ్లిక్ ఎక్కువున్నారు గానీ. ఇంకా పో పోయి దర్శనం మాత్రం మంచిగా అయింది. చాలా మంచిగా అనిపించింది మాకు.
ఉమ్‌.
అందరు ఫ్యామిలీ అంత కలిసి వెళ్ళాం అన్నమాట.
ఏయ్. ఈషా ఫౌండేషన్ కూడా చానా బాగుంటుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అవునా ఓకే ఇన్న కాని నాకు తెలియదు. ఇప్పుడు మీ అంటే నేను అట్లా అలా యూట్యూబ్ లోలా అట్లా చూస్తాను కదా.
ఉమ్ అది కోయంబత్తూర్ దగ్గర ఒకట్. ఉంది ఇక్కడ బెంగళూరు దగ్గర చిక్బల్లాపూర్ అనేసి అక్కడ ఒకటి ఉంది.
ఆహాహా ఎ ఎక్ ఎక్కువ వెళ్తారా మీరు.
ఆహా మేము ఎక్కువ వెళ్ళలేదు మొన్న రీసెంట్గా వెళ్ళాం మేము అంతే.
ఆహాహఓకే
చాలా బాగుంది అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాది
అవునవును
ప్రశాంతంగా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఇంకా మనకు మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోతాయ్ ఆ చాలా బాగుంటది
ఉ అవును
ఎంతైనా బెంగళూరు వాతావరణం చాలా బాగుంటది చల్లగా ఈ ఎండ ఈ ఎండాకాలం బాగుంటది కాని మళ్ళీ ఇంకా చలికాలం వర్షాకాలం వచ్చింది అంటే
ఆ అంతే ఇంకా కొంచెం
చలి ఎక్కువై పోద్ది కదా
ఎక్కువ ఉంటదా అవునవును అక్కడ ఎండాకాలం బాగుంటదా
ఎక్కడ
బెంగళూరులో
ఆ బాగుంటది
ఉ హు హు
అంతే ఇంకా స్ సాయంకాలం అయ్యేసరికి అదే వాన వాళం రావడం వర్షం పడడం
అవునవును ఇంకా ఇప్పుడు అంతట అంతే ఇంకా వర్షాలు అప్పుడప్పుడు వస్తు పోతుండేది వర్షాకాలం కాదా ఇంగా
ఆ ఇంగా ఇంకా మొదలవుతాయి బాగా ఇంకేంటి
ఆ సిగ్నలా ఆ చెప్పాలి అండి మీరే
ఏమున్నాయి
ఓకే ఊహు అంతే హంతేగదా ఇంకా
హా
ఓకే అండి మరి మరి కాల్లో మాట్లాడదాం
ఆ సరే అండి బాయ్
ఓకే బాయ్
బాయ్